హా హలో బాగున్నానండి చెప్పండి ఏం చేస్తున్నారు
కాళీ పిల్లలు స్కూల్ క వెళ్ళారు స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ ఉండయితే
అవునా అహా తిన్నార
తిన్నామ అండి మీరు తిన్నారా
అ తిన్నాండి నేను కూడాప్పు ఎప్పుడే తిన్నాను ఏం చేసింరూ ఈ రోజు
ఈరోజు బెండకాయ కర్రీ మీరు ఫ మీరు ఫాస్టింగ్ ఆ ఎప్పుడు
ఆ లేదండి ఉండాలి కానీ నేను ఉండట్లేదు హెల్త్ బాలేదు అందువలన
పండగ
ఈ వన్ మంత్ మొత్తం పండుగేనండి మాకు
ఆ షాపింగ్ అయిపోయిందా
కొంచెం అయింది ఇంకొంచెం అవ్వాలండి పిల్లలే తీసుకున్నాం నేను శారీ తీసుకున్నాను కానీ ఇంకోటి డైలివేర్ది తీసుకోవాల్సి ఉంటంది ఇంకా
ఆ పిల్లలు స్కూల్కెళ్ళారా
ఆ
చిన్న బాబుకి స్కూల్ క వెళ్తాడు పెద్ద బాబు కూడా ఎగ్జామ్స్ నడుస్తుంది తను ఇంటర్
ఆహ
ఎన్ని కాల్స్ అయినాయి మీ ఆ ఇద్దరు బాబులు
ఇది లాస్ట్ కాలాండీ నాది
అవునా ఓకే ఇంకా నాయి చాలా ఉన్నాయి ఇంక ఇప్పుడు నా టెన్త్ కాల్ నడుస్తుంది ఒక్కొక్కటి కాల్ మిస్ అయిపోయింది మిస్ అయితే అక్కడ మనకి జీరోని వచ్చింది మళ్ళీ ఇస్తారా కాల్ మరి
ఆహా లేదు నావి టెన్ కాల్స్ పోయినాయి
అరే
ఆ
దానికి మరి
ఏం చెయలేము మనం ఎన్ని ఎన్ని కాల్స్ ఎలా మాట్లాడుతున్నాం టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అనది వాళ్ళు నువ్వు చూస్తారు అంతే
అంతేనా ఓకే
ఇంకా మూవీ చూస్తారా
టీవీలో చూస్తానండి థియేటర్కి వెళ్ళి చూడం కానీ టీవీలో చూస్తాను మూవీస్ అన్ని మూవీస్ చూస్తాను ఎక్కువ అయితే టీవీలో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం బిగ్ బాస్ కానీ అండి ఆ ఇలాంటి ఇండియన్ ఐడల్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం సీరియల్స్ కి అంత ఎక్కువ చూ ఎందుకు అంటే టైం ఉంటది కదా ఖచ్చితంగా ఈ టైంకి చూడాలని
టైం సరిపోతుది అవును వీళ్ళతోనే ఎక్కువ టైం సరిపోతుది మార్నింగ్ స్కూల్ వెళ్ళినప్పటి నుండి మళ్ళీ ఈవినింగ్ వ వచ్చే వరికి ఇంట్లో పని
పనీ సారే పోద్ది కదా కాబట్టి మీరు చూస్తారా
నేను ఎక్కువ చూడాను నేను ఖాళీ టైం లో అంటే ఇప్పుడు ఇప్పుడే బాబోచి తినేసి వెళ్ళిండు ఇప్పుడు ఒక వన్ అవర్ టూ మిషిన్స్ స్టిచ్చింగ్ చేస్తా కొంచెం ఉండ అయితే
ఓకే దగ్గర్లోనే ఉంటదేంటి స్కూల్ వాళ్ళకి
అవును దగ్గరే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటదంటే
మరి అంత దూరం నుంచి వస్తాడా రోజు మధ్యాహ్నం పూట
అవును తీసుకొస్తా
తీసుకొచ్చి తినిపెట్టి మళ్ళీ పంపించేస్తారా
తీసుకొచ్చి తినిపించి మళ్ళీ డ్రాప్ చేస్తా లేకపోతే ఆ ఎన్ కంటే అక్కడ ఎంత ఎంత బాకయినా కూడా ఆమె కొంచెం ఆయమ్మలు మంచి పెట్టారు ఫుడ్
అవునువును ఆహా
అమ్
మ్మ్ చిన్నగా ఉంటాడా బాబు
అవును ఆ నర్సరి
ఆహా ఎంత చిన్న బాబుకి మాత్రం తిన్నారడానికి రాదు కదా హ్మ్ హు
ఇంకా ఏమి చేస్తారు మీరు ఇంట్లోనే ఉంటారా
ఆ ఇంట్లోనే అండీ హౌస్ వైఫ్
హ్మ్
మ్మ్ ఇంకా ఉగాది జరుపుకుంటారా మీరు బానే ఇప్పుడు
అవునవును అవును ఇప్పుడు స్టార్టింగ్ ఈ పండుగ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతు తయి
అన్ని పండుగలకు
ఆ
మ్మ్ హ్మ్
అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఉగాది రోజు మార్నింగ్ మార్నింగ్ వేసి పూజ చేసుకొని పచ్చడి మాక్ మెయిన్ అవే పచ్చడి ఉన్నప్ పూర్ణమప్పాలు
వాటిని పచ్
ఆ ఆ పచ్చడియనీ అన్ అంటారు మలో ఆరుడ కలుగా వెళ్ళ తీ పచ్చడి చేసి దేవుడికారగిచ్చి మేం మేం తాగుతాం ఇంట్లో ఎన్ త ఎంత మంది ఉంటే అంత మందికి పోయాలి
మ్మ్ హ్మ్ ఇంకా చుట్టుపక్కన వాళ్ళకు కూడా ఇస్తారా మరి
అంటే ఎవరైనా రిలేషన్ వాళ్ళు టె ఇవ్వడమే వాళ్ళు మాకిస్ తరు మేము వాళ్ళవి తీసుకుంటాం
ఆహ
అట్ల టైమ్ ప
అ
ఐదు నిమిషం తింపు మ్మ్ మీకు మీరు ఎట్లా ఇప్పుడు ఈ రంజాన్ కి
మాకు ఈ రంజాన్ మంత్ మొత్తం పండగేనండి మాకు పొద్దున్నాయి మార్నింగ్ షాపింగ్ కంట్ వన్ మంత్ ఏం చేస్తారండి వర్మంత్ మాకు ఇవి పాస్ చె నర్స్త కదా మార్నింగ్ స్త్ర్రీ కి వెళ్ళలే వాళవ్వాలి వంట చేయాలి ఫై కల్లా కంప్లీట్ అయిపోవాలి తినేయాలి కదా మేము ఫైవ్
అవును ఆ
తినేసి మళ్ళా డే మొత్తం మాకు పాజిటివ్ నడుస్తుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి వెల్లా మళ్ళీ ఈఫ్ తారీ తెచ్చుకోవాలి ఆ మంచిగాన్ని ఫ్రూట్స్ కానీ అండి డి హలీం కానీయండి బజ్జియ ఏదైనా సరే
ఆ ఇప్పుడు మేము మా మా పిల్లలు కూడా ఊకే హలీం హలీం మరి అంటారు వాళ్ళకి కూడా చాలా ఇష్టం
అవును అవును బాగుంటుంది ఇంట్లో తయారు చేద్దామున్నా కాని అది కుదరట్లేదు నాకు రెసిపీ కాబట్టి మేము కూడా బయట నుంచే తెకు తప్పించుకుంటాం ఎక్కువ
వెజా హా నాన్ వెజా ఆ
నాన్ వెజ్
నన్ వెజ్
ఆ వెజ్ లో ఉంటది అది చికెన్ యా మటన్ రెండు రెసిపీస్
ఆహా నేను తినలే మా పిల్లలే అంటారు తిందాం మమ్మీ ఒకసారి తినాలి తినాలి అంటారు కాగానీ ఎప్పుడు తీసుకెళ్ళామన్నా కూడా ఇక టైం ఉండదు
ఆహా
అ
మీరు హౌస్ వైఫేనా
ఆ నేను నేను స్టడీ చేసాను నాకు లాస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోయింది గానీ నెక్స్ట్ ఇయర్ నుండి టీచింగ్కి వెళ్ళాలి
అవును ఏం ఏం కంప్లీట్ చేసిండ్ర బిఏ కంప్లీట్ చేసన్రా డి డిగ్రీనా
బీడి
ఆ
అవును బీడి చేసా ఈయర్ మాత్రమే ఖాళీ ఉంటున్నా ఖాళీ అంటే మా బాబుతో ఖాలీ ఇప్పుడు ఈ ఈ టైమ్లో మాత్రం స్టిచింగ్ చేస్తా
అహా ఇంట్లో ఉందా మీకు ఓన్గా మిషిన్
ఆ ఓన్ ఉంది ఇంకా బయటి వాళ్ళు ఇస్తారు నావి నేను కుట్టుకుంటా ఇంకా వేరే వాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా
అహా అన్నీ అన్నీ రకాల కుడతారా అవును అవునులేండి ఉమ్ హూ అంటే బ్లౌస్లు
ఉమ్ మన పని మనం చేసుకోవడం ఏముంది బిడ్డా ఇవ్వాలంటే ఇప్పుడు ఒక డ్రస్ కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా తీసుకుంటున్నారు
అవునవును ఉమ్ ఉమ్ కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉంటే ఏంటిది పడుకొని దానికన్నా ఏమన్నా చేసుకుంటుంటే బెటర్
ఉ అది అందుకోసం అని ఎందుకంటే ఖాళీగా ఉండడం అసలు ఖాళీగా ఉండడం నాకు నచ్చదు
అహా
ఉమ్ కాలిగుం ఏదో వర్క్ చేసుకుంటూనే ఉంటా పిల్లలు వచ్చే వరికి పిల్లలు వచ్చినాక మళ్ళీ వాళ్ళతోనే టైమ్ స్పె స్పెండ్ జేయడం
ఉమ్ ఓకే ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలా మీకు
అవును ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి ఫిఫ్త్ ఒక అబ్బాయి నర్సరి ఊ ఇంకా తిన్నారా ఆ ట్యూషన్ వాళ్ళు ఫైవ్ కి వస్తారు కొంచెం ఫ్రెష్అప్ పోతారు మళ్ళీ సిక్స్ థర్టీ కి ట్యూషన్ వెళ్తాడు ఎయిట్ అవుద్ది
అచ్చా అహా మీరు చెప్పొచ్చు కదా మరి మీరు బియడ్
ఆ నేను చెప్పొచ్చు కాని మనకి తెలియదా
అవును
బయట ఇన్న పిల్ల బయ బయట విన్నట్టు మన దగ్గర వీళ్ళు వినరు గదా
వినరు వినరు అవును
కోసంమనే బయటికి పంపిస్తా అయితే కొంచెం అలవాటు ఐతది చేస్తారనేసి క్చి
హూ ఉమ్
అవును
అదేలేండి బయటనే వినాలి మరి బయట పిల్లలు ఎవరన్నా వస్తారా మీ దగ్గరకి
అహా నేను ఇప్పుడు ఏం చెయట్లే ఏం చెయ్యట్లేదు ఇప్ ప్పుడు ఆ ఖాళీనే ఉంటున్నా మళ్ళీ పిల్లలు వినరు నేను వాళ్ళని ట్యూషన్ పంపించి వేరే వాళ్ళు వచ్చినా కూడా బాగుండదు.
అవును
హు దానికోసమని
వెదర్ ఒకటే సారి ఘోరంగా చేంజ్ అయిపోయింది మార్నింగ్ చలి పెడుతుంది
అవునవును బాగా వేడిగా ఉంది కదా కూలర్స్ పెట్టుకున్నారా మరి
కోవాలిగా
మరి అంతగా వేడేం లేదు కదా కొంచెం వేడిగా
ఆ నా మార్నింగ్ టైమ్ లో మస్త్ చలి పెడుతుంది.
చల్లగా ఉంది చల్లగా ఉంది వెదర్ కానీ ఈసారి సంవత్సరం చలికాలం కూడా బాగా ఎక్కువ ఉండేది కదా
అవును ఈ సంవత్సరం ఎక్కువంది వర్షాలు లేటుగా పడినాయి కాబట్టి మనకు ఆ చాలా ఎక్కువంది కాని ఇప్పుడు ఎండలు కూడా ఫుల్ ఉంటాయంటా మళ్ళీ హు
కనీసం పిల్లలు ఏమో అసలు చెప్తే వినరు.
వినరు ఈ ఎండాకి బయటికి పంపిద్దామని అంటే వాళ్ళు వినరు అసలు వద్ వద్దు అని అంటే వినరు ఇంకే ఇంకా హాఫ్ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం ఇక పడుకోబెట్టడమే
ఆ అవును ఓకే అండి మరి మీ టైం అయిపోయిందండి ఓకే నేను కాల్ చేస్తాను మీకు కు